ఆ విన్ వినిపిస్తుందా.
ఆ వినిపిస్తుంది తల్లి.
సరే జెప్
తను మెసేజ్ చేస్తారు ఫ్రీ అయ్యాక చేస్తా ఆ గోల్డ్ వే.
తగ్గిందా హైదరాబాద్ రేట్లు కొంచెం ఊర్లలల్లో కొంచెం తేడా ఉం టది మన హైదరాబాద్ రేట్ ఎంత ఉందో తెలవదు కానీ, ఊళ్ళలో అయితే కొంచెం వాళ్ళవి ఎక్కువ ఉందిలే, ఇక్కడకు అక్కడకు రెండు మూడు వేలు తేడా ఉంటది.
అవునా మొత్తానికి అయితే నాది ఐదు ఆరు వేలు తేడా వచ్చింది ఆ చెన్నైకి, ఢిల్లీ కి, ముంబైకిి, విజయవాడ కూడా తేడా ఉంటది కనీసం ఐదు వందలు మూడు వందలు.
అంటే మనకి దుబాయ్ గోల్డ్ దొరు ప్యూర్ గోల్డ్ అంటే.
అవును. దుబాయిది ఇగ పేరు పెట్టాల్సిన అవసరం ఇంకా అండి.
చెప్పాలే.
వాకింగ్ కి ఎళ్దాం అనుకున్నా ఈవినింగ్ ఇంకా రాలేదు, కాల్ చేసా ఇంకా రాలేదు.
మళ్ళీ చేయ్ బయి
కాల్ ఆ కాల్ చేస్తే నేను రావడానికి చాలా టైం పడుతది అంటరు ఇగ వాకింగ్ కూడా డౌటే. ఆయన వస్తే వాకింగ్ పోబుద్ధి అయితది లేకపోతే ఒక్కదానికి పోబుద్ది కాదు రోడ్డు మీద.
ఆ అంగా ఎట్ల అలవాటు అయితే అట్లనే.
హ్ మరి ఇంగ ఆయన దుబాయ్ల ఉన్నప్పుడుతే అసలు వాకింగ్ అనేదే చేయలే నేను ఒక్క రోజు కూడా.
ఆ అవున్.
పోబుద్ది కాదండి ఇగ ఫ్రెండ్స్ ఉంటర్రు గానీ వీళ్ళందరూ ఆ వాకింగ్ అంత అవసరమానే అనే టైప్.
మీకు వీరు లేరా కిట్టి ఫ్రెండ్స్ మీ అపార్ట్మెంట్లో ఇదం ఇప్పుడు మీది అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్లు ఆ
నూట ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయ్ చిట్టి ఫ్రెండ్స్ ఉన్నారు గానీ నేను మద్దెలా రెండు కిట్టీలలో ఉన్నా తర్వాత కిట్టి నుంచి లేనండి బాగా ఎవ ర్దో ఒకరు గొడవలు నాకు అవన్నీ నాక్ జెప్పడం నాకు సతాయింపు లాగైపోయింది అదంతా
ఆ అవి ఉంటాయ్ లే కొద్ కొంచెం తలకాయ నొప్పులుంటాయ్ ఆ ఈ అందులో మొత్తం ఈ ఆడోళ్లు ఆడోళ్లు ఎక్కడ కల్వరు కదా?
కమ్ము వాబోయ్ ఒకర్ ఇప్పుడు నా మీదనే ఒక ఆమెకు ఎంత ఏడ్చింది తెల్సా అసలు చెప్పినా కదా మీకు
ఉమ్ ఊ
అసలు నాకైతే ఫ్రెండ్ అనుకుంటే ఏంది ఈమె కూడా ఇట్లా బిహేవ్ చేస్తుంది అనుకోని ఇంక దూరం ఉండడం మొదల్ బెట్ నా చాన రోజుల నుంచి గమ్ముగా నా పని ఎందో నేను ఏందో వీళ్లందరికీ నేను ఇష్టం ప్చ్ కిట్టీలో ఉండు అని ఎంత రిక్వెస్ట్ చేసిర్రో కాని నేను ఉండలేను నాకు హెడ్డెక్ మెయిన్ నాకు హెడ్డెక్ కూడా ఒక రీజన్ లేండి మెయిన్ ఆ రీజన్ అని కాదు మెయిన్ మైగ్రైన్ ఉంది కదా స్? సడన్ గా అది ఉన్న రోజే వస్తుంది నాకు తెలియట్లే అసలు ఈ కర్మ ఏందో హెడ్ బార్ జేస్తామా? ముందు రోజు ఆ రోజో జిడ్డు మొహాలు వేస్కొని ఏం పోతాలే అని హెడ్ బార్ చేస్తా అది చేస్సా ఇక ఎందుకు వస్తదో తెల్వదు కిట్టిలో మధ్యలో నుంచి స్టార్ట్ అయితదో ఆల్మోస్ట్ డల్ల్ గా అయిపోతా
ఇంగా నీకు తల్ల తడిస్తేనే వస్తున్నట్టుంది అయితే
ఆ ఇగ అందుకే తలక్షాన కూడా తొందర్ గా చెయ్యా రేర్ గా చేస్తా
బ్ కాగ్ మా ఇప్పుడు నువ్వు చేత్తోటి వెనక భాగంలో ఇట్లా నొక్కుకొని ఉంటే మెడ దగ్గర నుంచి ఇట్లా పైకి సైడ్ల చెవుల దగ్గరకి వస్తుంటే ఒక నరంలాగా తగుల్తూ ఉంటుంది కింద భాగాన లెఫ్ట్ రైట్ అక్కడెక్కడైనా నొక్కుంటే నీకు ఎక్కడైనా నొప్పి తెలుస్ నువ్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా అట్లా?
ఎట్లెట్లా అర్థం కాలే
మెడ భాగం ఉందా ఇప్పుడు మెడ ఉందా నీకు మెడ నుంచి తల పైకి వెళ్తుంటది కదా ఆ దాన్ని ఏమంట్రు? అన్ అక్కడ నొక్కితే నరాల్దుంట్ రెండు సొట్టలాగా ఉంటాయ్ మధ్యలో ఇట్ సైడ్ ఇట్ సైడ్ లెఫ్ట్ రైట్ వెళ్తుంటాయి ఆ ప్లేస్ నుంచి అట్లా చెవు దగ్గరకెళ్తుంటే ఒక నరంలాగా నొక్ నొక్తా ఉంటే ఒక దగ్గర నొప్పి తెలుస్తా ఉంటది అట్లేమన్నా ఉందా ఆ నీక్ అదే చెప్పాను నేను మా చెల్లెలు కూడా సేమ్ అదే ప్లేస్ లో నొప్పాను కరెక్ట్ గా చెయ్యట్ల పట్ కట్టుకొని వెళ్ళి అక్కడే నొక్కాడ్ చేత ఒక్కసారి అమ్మా నరిచింది ఆ నాక్ అక్కడ నుంచే నొప్పి స్టార్ట్ అయితుందని చెప్పేసి చెప్తే జస్ట్ అక్కడ నొక్కిండు కాళ్ళలో ఇంకెక్కడో నొక్కాడు చూ నొక్కి కాలల్లో, మోకాల్లో కాళ్ళల్లో పాద అరిపాదాలు ఉంటాయ్ కదా అక్కడ్ నొక్కి జస్ట్ టెస్ట్లకు డబ్బులు ఐనా గానీ మెడిసిన్ కైతే తొమ్మిదివందల రూపాలే
ఆహా స్ మా వారు ఫ్రీ టైమ్ లో తీసుకెళ్తా అన్నరు ఈ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి గదా?
ఎంత సేప్ తల్లి నువ్ వొయ్యిరానీకి ఆ హాస్పిటల్ కూడా పెద్
నేను ఒక్కదాన్నే పోలేను తెల్సా అసలు మీ మీరు చెప్తే నమ్మరండి నేను బై నేన్ మీతో ఫోన్ లో బానే మాట్లాడుతున్నానా ఆ రీళ్లలో కూడా ధైర్యం తెచ్చ్ మ బాగానే చేస్తున్నానా బయటికి వెళ్తే వీడియోస్ కూడా యూట్యూబ్ వీడియోస్ కూడా ఎవరు ఉండరు కాబట్టి మీ మాట్లాడలుగుతా బయటికిళ్తే ఎరన్నా నలుగురు ఉన్నారు అనుకో నేను మాట్లాడలేను, కామ్ అయిపోతా, భయపడతా, టెన్షన్ పడతా.
సేమ్ ఫీలింగ్ వస్తాది. బయట మరి ఎట్లా రీల్స్ చేస్తారో ఏమో తెలీదుగాని చాలా మంది డాన్స్ చేస్తారు గానీ నాకు ఫోన్ మాట్లాడుకుంట ఏదో మనలోప్పుడు మనం మాట్లాడుకొని పోయినామంటే అది వేరు ఉంటది కాకపోతే ఇట్లా రీల్స్ అన్నీ ప్ప డ్యాన్స్ అంటే అది కష్టమే మరి. ఈ రీల్స్ ఎట్లా డ్యాన్స్లు చేస్తుంటారో అది రోడ్ల మీద అది
అవును ఆమె సుష్మా భూపత్ అని ఉంటారు కదా? ఆమైతే అది యెంత ధైర్యంగా రోడ్ల మీద కొన్ని వీడియోస్ చూసినా నేనైతే ఆ రోడ్ల మీద వీడియోస్ మంచం మీదకి ఎక్కి మంచంలో ఎగురుతుంటదా
మ్ హూ జు చు చు చు
ఆ మంచంలో. ఎగురుతాది బండి మీదకెక్కి బండి మీద ఎగురుతుంటది. ఎట్ల వస్తదమ్మ తల్లి ఇంత ధైర్యం అనుకున్న నైనైతే
అంటే ఇంక వాళ్ళు ఎవడేమ అనుకుంటే నాకు ఎందుకు నా పని నేను చేసుకుంటున్నా అనుకుంటాడు నాకు రూపాయ్ వీడు నాకు సాకడు నా ఇల్లు చూసుకోడు అని ఒక మొండి తెగింపు అంతే.
అంతే అంతే ఇగ వీళ్లు ఎవల్నో చూసుకుంటారో ఏమో నన్ను అనుకుంటారు ఏమో
చెవులు, కళ్ళు మనవి కావు అనుకుంటుంది. అంతే ఆవిడ
అవును ఆ మధ్యలో యూట్యూబ్ ఇంటర్వ్యూ లో
ఆ అదే పప్పుగుత్తి చాలా వైరల్ అయిపోయి దాన్ని హ్ హి అది వైరల్ అయిపోయి అక్కా దాన్ని కొంచెం వేసుకోవట్లే రు అబ్బా బా బా అందరూ కౌంటర్లు ఒకసారి అందరు అందరు అందరు కౌంటర్లు వేసుకొని అక్క చీపు చికెన్ ఎందుకు అంతెందుకు మొన్న ఒక కామెడీ లో ఒక బిచ్చపామె వస్తాది. అమ్మా ఏమన్నా ఏవన్నా ఏయ్ ఏవంటే చికెన్ ఉంది అంటే చీ చీప్ చికెన్ ఎవరు తింటారు చీప్ గా మటన్ ఉంటే వేయి. మటన్ బిర్యాని లేదా? ఆ వాడు కావాలనే నేను పెట్టే కామెంట ఏమంటే చికన్ చీప్ చీప్ చికెన్ పర్సనల్ అది
ఆ ఇంతే మరి ఎట్లాదుస్తాది అంటే చీ చికెనా చికెన్ అంటే మా దగ్గర చీప్. మీ మధ్య మటన్ ముక్క లే కుంటే మాకు ముద్ద దిగదు మా నాన్న మమ్మల్ని కాన్ వెంట్ లోనే చదివిపిచ్చుండు. నాకైతే అమ్మమ్మ అమ్ అమ్మా కింద కామెంట్లు చూడాలి.
ఆ కామెంట్లు చూసి నిజంగా ఆమె ఉరేసుకొని చచ్చిపోవాలి అన్నట్లు కామెంట్లు ఉంటాయి. ఏదో ఆమె వినాయక చవితి అప్పుడు ఎవడో ఆ డ్యాన్స్ చేసిన పొరపాటును తీసి ఓడుబెట్టిండో గానీ దరిద్రుడు తీసుకొచ్చి అయిపాయ. అప్పటి నుంచి ఆమె ఆ దస ఆమె దశ అక్కడికెళ్ళి మారిపోయి ఆ సరే ఆమె
స్టార్టింగ్ లో వీడియోస్ లో మంచిగా చీరా జాకెట్
అమ్మో అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు స్నాానాలు చేస్తుంది అది చేసి చూపిస్తుంది అన్నీ చూపిస్తా ఉంది ఇక
షాట్లు మా ఇంట్లో మేము షార్ట్లు వేసుకొనే తిరుగుతాం మేము నేను ఎట్లా నవ్వినంటే వామ్ మోయ్ ఈ కథలన్ని ఇన్నికి ఇంకా నేను బతుకున్నానా నాయన ఎందుకు వచ్చింది నాకు ఈ వీడియో అనిపిచి
నాకు వీళ్ళని చూస్తుంటే ఒక్కసారి ఉప్పల్ బాలు గాడే బెటర్ అనిపిస్తది
బెటర్ అండి అబ్బా కరెక్ట్ చెప్పిరు వాని గురించి చెప్పి వాడు అని కూడా అనొద్దు ఆయననే చెప్పాలి చాలా మంచొడు అసలు
ఆయన పని ఏదో చేసుకుంటాడు ఆయదేదో చూసుకుంటాడు ఆ ఆ ఎ త కామేడి చేేసిన కూడా లైట్ తీసుకుంటడు బానే బత్తాడు ఓక ఇంటర్వ్యూ చేస్తే వాడు అన్నాడు కదా నాకు అవన్నీ అవసరం నాకు నా ఫ్యామిలీ ఉందండి నాకు ఎవరు చూసుకోరు నేనే చూసుకో ఎట్లనో అట్లా నాకు బతికించుకుంటున్నాను నాకు కంపెనీకి నే నన్ను పెట్టుకున్నారు దానికి లాగా దానికి నేను దాని ముంద కూసోని నేను ఏదో ఒకటి చేస్ ఉండాలి నాకు దానికి ఇంత డబ్బులు ఇస్తాండారు అని చెప్ చెప్పేసి ఒక షోలో చెప్పినాడు అతను యూట్యూబ్ లో
అవును విన్నాను అవును చూసా నేను మా అమ్మ కోసం బతుకుతున్నా మీరేన్ని జో వేసుకున్నా నా మీద ఏం కాదు వేసుకుంటే వేసుకోర్రా నేను నౌపినికే వచ్చినా అన్నాడు మస్ కనిపించింది ఆ డైలాగ్ అయితే నేను వచ్చింది ఆమె ఎవరో అన్న వెనిం మీద ఆమే మీద ఇట్ల అమ్మాయి అని అట్లా ఎట్ల అని జోకులు వస్తున్నారు కదా మీకు బాధ అయిత లేదంటే బా ఎందుకు బాధ అయితది నన్ను గట్లనే కదా ఫేమస్ చేసిరు నేనేం బాధపడని న వచ్చింది నవ్వుపియనికి మరి ఎట్లయితే ఏంది నవ్వుకుంటనే ఉన్నారు కదా దానికి భయపడ్డు ఎందుకు అన్నాడు మళ్ళీ లో నా అన్వేషణ అనేటాయన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడినప్పుడు కూడా నువ్వు నాకు ఫో ఐ ఫోన్ ఇచ్చినంత మాత్రాన నీకు పాజిటివ్ గా మాట్లాడి చెప్తాను అనుకోకు అన్నాడు
ఆ
దానికి మామూలుగా నవ్వలేసలు కింద ఉప్పల్ వాళ్ ఒక్కసారి వీడి మేను వీడి మేను దేశ ద్రోహి విడు కాదు ఈడు దేశ ద్రోహి ని ఆదిదని నువు మస్తు అనిపిచ్చింది నిజంగా ఉప్పల్ బాలు ఆ రోజు మాట్లాడింది
ఆ ఈవ మాత్ర నడ మాత్ర సరి అంట్రగాదా ఒకటి ఉంది కదా నడమద్ర సిరి వస్ వస్తే సింతకాలం ఒకటి ఇంకరుకని ఇంకేంటి సినిమాలక్ష్మి వస్తే పంకట్గర ఇవ్వేము ఉంది అన్నట్టు ఆమె సి సిప్ కనంట అమ్మో దీనికి ఎంత బలిసిపోయిందిరా బాబు అని చెప్పేసి అనుకున్న ఎంత త
బస్సు ఎక్కలే మేము విన్నవా డైలాగ్ మేం బస్సు ఎక్కలే నా లైఫ్ లోనే నేను బస్సు ఎక్ కలేదటా
నేను ఆ రీల్స్ ఓవరాక్షన్ చూసే నాకు బీపి లేసింది ఇంగ ఆమె మొత్తం స్టోర వెబ్సైడ్ యాడ చూసేది నాకు సుర సుర అంటది ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే
అవును నేను సగం వేలు చూస్తుంటేనే పక్కకు అనేదాన్ని అసలు కాదండి నేను ఇప్పుడు రీల్స్ చేసిన కదా ఈ మధ్య రెండు మూడు రీల్స్ అవి పెట్టడానికి ఎం త ఆలోచించిన్నంటే ఆ అసలు వైరల్ అయ్ యో ఏమైతయ్ ఇగ పట్టించుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మా హస్బెండ్ పర్మిషన్ తీసుకు తర్వాత మా అత్తకు చెప్పినా మాడపడుచు బిడ్డకు చెప్పినా అంటే మాడపడుచుకు వీటి గురించి క్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ ఈ అమ్మాయికి చెప్తే అమ్మాయి వాళ్ళకి చెప్తది వీళ్ళందరికి నచ్చితేనే చేయాలి అనుకున్నాం మా మమ్మీకి చెప్పినా మా అమ్మ ఒక్కటే అన్నది మురళిని అడుగు మురళి ఓకే అంటే టేనే ఏదైనా నాకు ముసల్దానే బైటికోచ్చిన నాకేం తెల్వదు సారి ఇంట్ల ఉంటా నాకేం తెల్వదు అన్నది ఇగ ఆలోచించి సరేమా ఏందీ అడి చెప్తా నేను అని చెప్పి ముందు ఇడాందర్ని అడిగిన అందరు ఒకే అన్నారు అన్ మా హస్బెండ్ అస్లు ఒకే అంటడు అనుకోలేదండి నేనైతే అప్పటికే ఛానల్ నాది మాంటేజేషన్ అయింది గదా
మాంటేజ్ అంటే గుర్తుకొచ్చిందీ మాంటేజనే గుర్తుకొచ్చింది మన్నా సీత అన్ జెప్పేసి మ ఇంస్టాగ్రామ్ ఫ్రెండే ఉంటది బ్రహ్మిణ్ సమ్మాయి ఆమెది గూడా సేమ్ నీకులాగనె ఉంటాది స్టోరి కా పోతే ఇంకా మీ సార్ అయినా కొంచెం పని జేషెది ఉంటడు వాళ్ళ సార్ అది గూడా కాదులే నేను నెక్ట్ దాంట్ల జేప్
అబ్బో అట్లుంటే కష్టం ఉమ్
ఆ అమ్మాయి ఇంగా పూజల గురించి ఎక్కు మాటాడ్తది తనకూ నలపై ఎమ్ది వేలుండె ఇన్స్టాగ్రామ్ లో నల్భై రోండు వేలక్ పడిపోయారు ఫాలోర్సు యూట్యూుల అయితే ట్వంటీ ఫైవ్ కే ఉన్నారు కాపోతే ఇప్పటివకు మాంటేజ్ గాలా ఆమెది ఇంతవర్ మాంటేజ్ రాల ఆమెది దానికి స్ట్రైక్లు బాటయట ఒకట్ రెండో మళ్ళీ ఏవో జేషిందాంట అప్పుడు మిస్టేక్లు అన్ని జేస్తావుంటే ప్రీ కంటెండ్ క్రియేటర్ ఉంటర్గ టెక్కు వాళ్ళూ వాళ్ళని అడిగితే వాళ్ళూ వాళ్ళు డబ్బుల్ తీస్కొని మీరు ఏం ఏం జేస్తార్ చెప్తే వీల్లు ఆ యు ఇ ఆ అకౌంట్ వాళ్ళకు ఇస్తే యూజర్ ఐ డి పాస్వర్డ్ ఇస్తే ఈ మే ఏం ఏం జేసిందని జూషి దానిక్ మొత్తం సెట్ జేషి ఇట్లా జేయాలని జేప్పి యవరో మాధవి టేక్ అని ఒగ ఆవిడ ఉంట్రంట ఫీమెయిల్ ఆవిడ
అవును మాధురి టెక్ ఆవ బాగా హెల్ప్ చేస్సరు
ఆ టుల్వ్ హండ్రెడ్ ఏం తీస్కొని చెప్పిన మేడం నేను పెయిడ్ మేడం ఫ్రీగా అయితే నేను ఏం చెప్ ఫ్రెండ్ నాకు దీని గాంత అంటే సరే అని జెప్పి టువెల్ హండ్రెడ్ పే జేషిందంట ఆ అమ్మాయి చేషి ఇగ ఇది అని జేప్పి చెప్పిందంట చెప్పి ఎక్కడెక్కడ మిస్చెక్ జెష్న అంటె సార్ అవి ఏంటో నోట్ జెస్కో రాస్కో మనక్ పనికొ స్తైలే అని జెప్ చెప్పాను
ఉ అట్లాంటివన్నీ రికార్డింగ్ బటన్ నొక్కి వాయిస్ రికార్డింగ్ జేస్కొని తర్వాత ఆమె ఎక్కడెక్కడ ఏం జేప్పింది అనేవి మనం ఒక నోడ్స్ లో రాస్కోన్ దానికి దగ్గట్టు సా రే టిఫై చేస్కోవాలి ప్రాబ్లమ్నీ నాకూ రెండు స్ట్రిగుల్ స్ట్రైకులు గాదు వాట్ని ఏమంటరు తార్ల అప్పీల్ జేస్తే మాంటైజేషాన్కి నాక్ అప్ మానిటైజేషన్ అవ్వలేగదా ఇవి ఛానల్ అవ్ అవ్వదు దీన్ మీద నేను ఇంత శ్రమ వేడ్తన్నా అదంతా వేస్ట్ అయితుంది అనుకున్న టైమ్ లా మంచిగా సడన్గా ఇంకొక్కసారి ఆ రెండు అయిపోయ్నై మూడోసారి పెడ్తన్న అయి తయినట్టు ఇగ లేక్పోతే పీకినట్టు అనుకున్నా పెట్టి జూస్తే మం చిగా వీడియో బెట్నంక వ్యూస్ మంచినే ఒచ్చినై దానికి సరే అప్లై జేద్దాం మాన్టైజేషన్ అప్లై జేయంగనే మంచిగ మాంటైజేషన్ అయిపోయింది
ఈ ల్ లాంగ్ వీడియో లాంగ్ వీడియో కంటే